లో ఇంతే నేమొ ఇంతే నేమొ ఇంతవరకు ఏమో పాట అతంది వింటున్నా అంటే నేను నేను సింగర్ అవ్వాలన్ కున్నా గాని నా వల్ల గానీయలేదు
మంచిరి పని చేసిన్రు బాత్
ఇందు ఇప్పుడే గదా మంచిగా వాడు తనను
అంటే ఇది ఓకే మిగిలినయి అన్ని ఎట్లా వాడుతావో తెలువదు గదా
తవాడాలా మంచిగా వాడుత అది గుడా
అద్దు అద్దు నా చెవుల్లా కే రక్తం అత్తది పర్లేద్ పాడు ఇగ ఇంటా నా కర్మ సరే ఇగ వాడు ఇగ ఏం చెత్ త తప్పది గా నాకు
అద్దు లేండి ఇగ అవు దగ దగత్ తతతడుతడా ఆ పాటను మీరు మాట వడు అన్నారు మళ్ళా ఎత్త అంటారు
పాట పాడవండి నా తొత్తు అను అని చెప్పలే కదండి నేను
అది పాత నే మీకు అర్ధం అవట్లే
అవునా ఏం పాటనో నాకు ఐతే అర్ధం కాలే మరి అంటే ఓన్లీ పాటలేనా ఇంక ఏమన్నా వచ్చా మీకు
నేను కూచిపూడి భరతనాట్యం మణిపూరి కథాకళి ఒడిస్సీ ఇవి గుడా నేర్చుకున్నా
అమ్మా ఎన్నిగానం కళాలు ఉన్నాయి మీ దాంట్ల
ఆ అంటే మొత్తం అసలు మనం ఇండియాలో ఏమేమి క్లాసికల్ డాన్సులు ఉన్నాయి అవన్నీ నేర్చుకున్నాను నేను
ఆమ్మో మీరు చాలా గ్రేట్ అండి
ఉ ఏం నేర్చుకున్నానండి మా ఇంట్లో వాళ్ళు నన్ను ప్రోత్సహించకపోయినా గుడా నేనే బయట్ టా అట్లా యూట్యూబ్ లో చుస్ నేర్చుకున్నా
నీ యూట్యూబ్లు ఇవన్ని గుడాత్
అవును అను స్తే మీకు తెలిదు అనుకుంటా మీకు తెలిదు నన్ను అంత మాత్రన రావు అను గాదు గదా
అంటే నాకు తెలివదు అండి నేను అత్ అప్డేట్ కాలే అండి టెక్నాలజీకి మీ అంతా అను కోసమే అడుగుతాన్న కొంచం నగు కూడా చెప్తే నేను కూడా నేర్చుకున్ కానీ
మీరు మాట్లాడదాన్ని బట్టి అర్థమైతుంది మీరు ఇంక అప్డేట్ కాలేదని అంటే పల్లెటూరులో అన్ని సౌకర్యాలు కూడా లేవు కదా
చదువురాని మొద్దునే అండి అన్ని కొంచెం పన్నెండు తరగతి చదువుకుని ఆపేసిన
అంతే నేను కూడా పన్నెండో తరగతి చదువుకుని ఆపేసిన కానీ ఈ మధ్య కొత్త కొత్త విషయాలు ఇప్పుడు సబ్జెక్ట్ అంటే వేరు గానీ డాన్స్ నేర్చుకోవడం అంటే అది ఈజీనే కదండి.
నేర్చుకోవడం ఈజీనే కదండి కాని అది ఎల్లా చూసి నేర్చుకోవాలి అనేది కూడా తేల్వాలి కదా అప్పుడే మనం నేర్చుకుంటాం
ఉండాలి కదండి కొంతమందికి ఏం ఆలోచన ఉండదు ఇంట్లో ఖాళీగా కూర్చున్నామా పడుకున్నామా అన్నట్టు ఉంటది. మీరు అలానే ఉన్నట్టున్నారు మరి
కొందరికి అట్లేనే ఉంటాదండి నాకు అట్ల ఏం లేదు నా నాకు అట్లేనే ఉన్నా మీకు ఎట్లా తెలుతది చెప్పండి.
అంటే మీరు ఇప్పుడు అంటున్నారు కదండి మీ మీకేం రాదన్నారు కదండి మీకు ఏం రాదంటే మీకు అసలు ఏం ఆలోచన లేదనీ
అంటే నాకు నేర్చు కో ఉందండి కాకపోతే ఎక్కడ చూసి నేర్చుకోవాలి అనేది తెల్వదు నాకు
ఉన్నప్పుడు ఎక్కడ నేర్చుకోవాలనేది కూడా మనం తెలుసుకుంటాం అండి ఇప్పుడు నేను తెలుసుకున్నాను నాకు కూడా ఎవరు చెప్పలే నేను తెలుసుకున్నాను.
ఎందుకండి ఇందక మీరే అన్నారు కదా అండి కొంచెం
అదే అండి మీరు తెలుసుకోలేకపోయారు మీరు పన్నెండో తరగతే చదువుకున్నారు నేను కూడా పన్నెండో తరగతే మీరెందుకు తెలుసుకోలేక్ ఓ
ఏమో అండి ఇగ అంతకన్నా ఏమో మరి తెలియద్ ఈ మద్
నేర్చుకోలేదండి ఎందుకంటే అది మీరు అనుకుంటున్నారండి ఒకసారి మనం పట్టణానికి వెళ్ళి చూస్తే తెలుస్ స్తది ఈ ప్రపంచం ఎంత ఫాస్ట్ గా వెళ్తుందను
ఏ పట్టణానికి ఏం పోత్ తండే గాని యూట్యూబ్ ఆ అవి ఏంటి వస్తాయి అని చెప్పారుగా ఎట్లా యూస్డ్ అయ్యే పొళ్లో సూత్త
అట్లీస్ట్ ఎలా చూడాలో కూడా అర్దం అవ్వట్లేదు మీరు పన్నెండో తరగతి నిజంగానే పాస్ అయ్యార అండి
పాసయినా మం
అమ్మా అదే అందుకోసమే మీకు ఏం చదువు రావట్లేదు మీరు కరోనాలో అప్పుడే మంచిగా అదువుకొని ఉంటే సదువచ్చుండేది
నిర్ నిజమే అండి అప్పుడప్పుడు నాకు కూడా గట్టినే అనిపిత్తాయి ఈ కారోనా ఎందుకొచ్చిందా అనిపిత్తాది
మరి ఎందుకండి ఏదైనా కూల్ పనికి పోవచ్చు కదా మీరు ఎలాగో సదువురానప్పుడు
అంటే మా మమ్మల్లు సదువుపిచ్చేకి నా కూల్ పనికి గా ఏం నేర్పీ ల్య
మేబి అదకొన్నది పన్నెండో తరగతి వరకే కదండి ఏమయితుంది కూలిపనికి పోతే చెప్పండి
పండ్లు రావట కదా ఆడ బోయి ఆళ్ల సేత్లొ తిట్లు తినలేం కదా మనం
అంటే మీకు ఎట్లీస్ట్ ఇట్లా కూలి పనులు కూడా కూలి పనులు కూడ రావ అండి అది ఇగా మీ అమ్మగారు తప్పు చెప్పండి మీ అమ్మగారు తప్పు కూడా అనలేమండి ఎందుకంటే మీకే ఉండాల్సింది అది
నిజమే అండి ఆల్లూ నేర్పిత్తా అన్నారు గానీ నాకే శాత కాదు అని చెప్పి న ఇగ ఏం చె త
ఎంతైన ఇప్పుడు మీ వయసు ఎంత కదన్నా ఇరవై ప్లస్ ఉంటది కదా అండి అదే ఇరువై ప్లస్ కూడా మీరు ఏం నేర్చుకోలేదంటే ఆలోచన ఎక్కడ ఉందో మీకే తెలియాలండి
నిజమే అండి మీరు చెప్తాంటే ఇప్పుడు ఆలోచిం చించాలని అనిపిత్తాంది ఆలోచి
ఇప్పుడు ఆలోచించాల అనిపిస్తుంది అండి చాలా ఆలోచ సార్ కోక మల స్వల్ప ఇతే
ఇంతకు ముందే మీకు ఆలస్యంగ లేదు అన్నారు
కాదు మరి చాలా లేట్గా ఆలోచిస్తున్నారు ఇది మీరు ఎప్పుడో ఆలోచించ చూచి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం ఎంత లేట్ గా ఆలోచించారు అని చెప్తన్నా
అదే కదా అండి జెప్పేది నాకు తెలివిలేదని అన్నికి
అంటే తెలివి ఇప్పుడు తెలివి ఎందుకు లేదా అని నాక అదే అర్థం అవట్లేదు మనుషులకి తెలివి ఉంటాయి కదా మీకెందుకు లేదు మంటే మీరు వేరే ఏదైనా ఇంకేదైనా
ఏం మాట్లాడతారు లేండి మీరు గంత పెద్ద మాట అంటారా మనుషిని గాకపోతే
మరి తెలివి ఎందుకు లేదండి తెలివి ఎందుకు లేదండి అంటే మూడు పూటలు అన్నం తింటారు కదండి ఎప్పుడు మూడు పుటలు మీర్ అన్నం తిన్ మేం మూడు పూటల అన్నం తింటే దానికి న్యాయం చేస్తా అండి
కుంటా అండి అప్
వంట చేస్తే న్యాయం చేసినట్టు కాదండి వంట వంట చేసి అన్నం తింటే న్యాయం చేసి అట్ట కాదండి
ఆ ఇంక పనుల అంటే నాకు వేరే ఏట్ రావండి
మరి ఏం రావంటే ఇక ఎట్లా పైసలు ఎలా వస్తాయండి
అత్తే అంటే ఇగ గవే మోమల్ దితరు
ఆ ఎన్ని రోజులు ఇస్తార్ ఎన్ని రోజులు ఇస్తారండి
ఇద్దరే ఎందుకు చేత్తరండి ఇగ నేను అడుగుకుంట పోతా వాళ్ళు ఇచ్చుకుంటరు నా మొకం మీద అట్ట చెప్పలేరు కదా ఇయ్ అని
చెప్పలేర్ అంటే మీ మీకు అర్థం చేసుకోవాలి అసలు ఇలా ఎలా ఉంటారడి మీరు ఎంత ఘోరంగా డైరెక్ట్ గా ఎట్ల మాట్లాడగలగు
ఇక ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే అయిపోతది కదా దాస్ కొనుగోతు కుడల్ కన్
హ్ హ్ అంటే గుద్దు కోవడం ఎందుకు చెప్పండి ఇప్పుడు జస్ట్ మాట్లాడకుంటే అయిపోతది కదా
అదే అందుకోసమే చెప్తన్న కదా ఓపెన్ గానే అన్ని
చెప్పుకోవడం బానే ఉంది అంటే చెప్పుకున్నంత ఆలోచన ఏదో పని చేసి దాంట్లో ఉంటే మంచిగా ఉండేది
పని చేసుకోండి చేసుకోండి అని అన్ని మాట్ల చెప్పకండి
ఏమ్ అలా అంటే మరి ఇప్పుడు ఏమి ఉపయోగం ఉంది చెప్పండి భూమికి భారం అనిపియట్లే మీ
అనిపిత్తదండి కానీ ఏం చెయ్యలేం కదా
మరి బరా కొంచెం బారం అన్న తగ్గియండి
అంటె సచ్చిపోమంటరా ఏంది మీరు
లేదండి నేను అలా అనట్లేదు మీరేమన్నా ఉపయోగపడండి అన్ చెప్ టున్న అండి మేడం మీరు నెగటివ్ గా మాట్లాడద్దండి ఫస్ట్ ఆఫ్ పాల్
మీరు అట్లనే మాట్లాడతారు కదా అండి తగ్గించండి అంటే ఏంటండి అది మీరు అంటే బక్కగ్ కావాల మరి చెప్పండి
పనులు ఏమన్న చేయండి అని చెప్తున్నా సమాజ సేవ కాకపోయినా ఇంటి సేవలన్నసెయ్యండి కొంచెం
తే ఏం చేయలో చెప్పండి మరి మీకు బాగా తెలుసు కదా ఏం చేయలో
ఏ జేస చెప్పన్డి ఎద ప చేస్తు కోవాలండి ఇప్పుడు ఎన్ని రోజులు ఖాలీ ఉంటుర్ చెప్ప క్కని
ఏమంటే పని అంట ఆ పనికి ఒక పేరు ఉంటాది కదండి
ఏ అమరి స్కూల్ ప కన పోవచ్చ అండి రోజ ప రేభనా అత్త కద
బాగా ఎండలు కొడాలి గి ఎండాకాలం ఎక్కడన కూల్ పని దొరుకుతద అమ్మా చెప్పు
వంద రోజుల పని అనేది ఒకటి ఉంటంది మీకు తెల్వదాండి ఊర్లోనే ఉంటారు గా
ఆ తెలుసండి మొన్న దకా మ మమ్మొల్లు వెయ్యిర్రు
మీ మమ్మల్లు వయరాంటారు ఎన్నాడ
అదే అండి ఇనండి ఫస్ట్ అలా నా పేరు వెట్టలే మామ్మె హలో అను బసవణకు పనీయర
అంటే మీరు పన్నెండు మీరు పన్నెండు తర్వాత జదుకున్నర క జాబ్ కార్డ్ క్ అప్లై చేకోవాలని ఐడియా లేదాండి?
మా ఇంట్లో మా ఇంట్ల అందరి మా అమ్మలే జేశి నాది గూడ గట్లనె జేత్తరు కదా అన్ నేన్ బట్
అంటే ఇప్పుడు మీ మమ్మి వాళ్ళు చదువుకోలేదు కదాండి చదువుకోని వాళ్ళు అన్ని పనులు జెయ్యాలి మీరు చదువుకోని కూడా ఏం పన్లు చేయరా అండి
అంటే కాదండి అంత ముందళ్లు కూడా అందరు అన్ని చదువుకున్నారు వాళ్ళు పేర్లు వాళ్ళే పెట్టించుకోలే కదా మా మమ్మల్ల్లో పెట్టారు కదా
అందరు ఒకేలా అందరికి ఒకేలా ఉండాలని అద అండి మీ సొంత ఆలోచన మీకు ఉండాలి ఇప్పుడు మీరు ఖాళీ ఉంటున్నారు కదా అండి
కదీ ఉంటా అంటే ఇక అమ్మ మమ్మలు పని పోయచ్చు లోపు వంట చేేసి పెడుత వాళ్ళ కోసం గంతె
అదే నాడి జీవిత లక్ష్యం జీవిత లక్ష్యం అదే నాండి
ఇగ అదేనా అంటే ఏం చెత్తమండి ఏం చెయ్యలేం కదా అంటే పని చేయని వాళ్ళదేమో అందర్ది ఎక్కిచ్చిరు మా మమ్మల్ళు నేను పనిపోతా అని నాదేమో ఎక్కియాలె ఇక నేను ఏం చెప్పాలి వాళ్ళకు
కేన పీపుల్ మీర్ వేరే వాళ్ళ పేరు పైన వెళ్ళొచ్చు కదా అండి
రట అంటే ఆ ఫోటో దిగుడు ఉంటదట
అంటే ఇప్పుడు మీరు పన్నెండే తరగతి చదుకొని వేస్ట్ అయిపోయింది కదండి మరి మీరు జాబ్ కార్డ్ కూడా అప్లై చేసుకోలేనప్పుడు పనుల తర్వాత వేస్ట్ అయిపోయినట్టే కదండి మీ నాలెడ్జ్ ఎక్కడికి ఏలింది దేనికి ఉపయోగ
కాదండి నేను చేసుకోగలుగుతా కాకపోతే నాదేంటంటే మా మమ్మళ్ళు వాళ్ళందరిక వస్తారు కాబట్టి నాకు కూడా ఆళ్లేే
అంటే మీరు ఇంకా వాళ్ళ పైన ఆధారపడ్డం అనేది మీకు ఎలా అసలు ఒప్పుకోవల అనిపిస్తుందండి అసలు ఏంటండి సమాజంలో ఇలాంటి మనుషులు ఉన్నారా అని నేను ఇప్పుడే వింటున్నాను
ఆహ విండం కాదు మా ఇంటికి వస్తే డైరెక్ట్ నన్నే చూడొచ్చు
మీరు మాట్లాడుతుంటే నాకు చాలా అసహ్యంగా ఉందండి చెప్తా అన్న ఇది
అవునా
ఆ
అయిన ఏం కాద్ మాట్లాడురి
ద మాట్లాడాలంటే మా ట్లాడాలండి ఎ మట్లలాడగా
ఎంత ఏమనిపించిన కూడ మాట్లాడుల్లి తప్ తపదుగా మీకు
అంతేగని కొంచెం చూసుకోండి మరీ మార్చుకోండి మీ ఆలోచన విధానం
ఏం మార్చుకుంటవ్ మార్చు
ఇ మీతో మాట్లాడ్ లని నాక్కూడా లేదండి మరి ఉంటాం బాయ్ చ చ ఏ చాల చెలానే ప